ఎప్ప
నమస్తే
ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదు మేడం మీరేం చే
ఏం చేయట్లేదు ఖాళీగానే ఉన్నాం.
అవునా మేడం ఎక్కడ ఉన్నారు మేడం
నాది ఇప్పుడే సిట్ కంప్లీట్ అయింది మేడం జస్ట్ నవ్ ఇంటికి పోతున్నాను
అవునా మేడం
హా స్టాప్ ఆ ఏం చేస్తున్నారు మీరు
ఇ రూమ్ లో ఉన్నాను. ఏమైన సినిమా చూద్దాం అనుకుంటున్నాను మాకు ఓకే మేడం మీతో మాట్లాడడం.
అవునా ఆ ఓకే ఫ్రెండ్ గా ఒకే ఓకేనా
ఫ్రెండ్ గా ఓకే మేడం. మీ వాయిస్ చాల సార్లు ఇటు రండి
అయ్యో ఎందుకు డబల్ అంటున్నారు బల్ కింద పడిన స్వీట్ కదా అంటున్నారు నవ్వు వచ్చేస్తుంది సో పర్లేదు థాంక్యూ యూ మేడం ఇంకేటి మేడం
చెప్పాలి మేడం మీరే ఇంకేంటి
హ హ్మ్మ్ చెప్పాలి మేడం
ఇంకేంది మేడం మీరు ఇంకా ఆఫీస్ నుంచి వెళ్ళలేదా మేడం
ఆహ లేదు మేడం ఇప్పుడే కంప్లీట్ అయింది హ్యాండ్ ఓవర్ ఇచ్చా నార్మల్ గానే నెట్వర్క్ కోసమని ఆఫీస్ లో ఉన్నా ఆఫీసులో అయితే ఫ్రీ నెట్వర్క్ అయితే
ఉహ్
ఉండవచ్చు ఆ సార్ ఇంకా ఏంటి మేడం మరి
చెప్పండి మేడం మీరు ఏం చేస్తున్నారు మీకు పెళ్లి అయిందా
మీకు మేడంగా ఓకేనా లేకపోతే ఏదనా హలో హలో ఏమో హలో హలో హలో హలో ఒక్క నిమిషం ఆగండి కాల్ కట్ అయింది అప్పటి ఆ ఆ ఆ హలో
ఏం చేస్తున్నారు మేడం
అదే మీకు సిగ్నల్ లేయినట్లుంది మేడం అందుకని చెప్పి
ఇప్పుడు విన్పిస్తుందా మేడం
ఆ విన్పిస్తుంది మీకు మ్యారేజ్ అయ్యిందా
లేదు మేడం
అ దవాన్ అవునా మీరేం జేంచ్ ఏం చదువుకున్నారు ఏం
టెన్త్ కంప్లీట్ అయ్యింది మే
టెన్త్ కంప్లీట్ అయ్యిందా టెన్త్ తర్వాత ఏం చేస్తున్నారు
టెన్త్ త టెన్త్ అయ్యిపోయింది మేడం
అవునా మేడవ్
డిప్లమో ఇప్పుడు చదువుతు ఉమ్మ్ మేడం
ఓకే ఓకే
మీకు పెళ్ళయిపోయిందా మేడం
ఆ పెళ్లయిపోయి హ హావ్ ఐ హావ్ ఐ ఎమ్ మారీడ్ ఐ హావ్ ఫోర్ చిల్డ్రన్ కె
నలుగురున్నారా మేడం
ఎందుకు మేడం నవ్వుతున్నారు నలుగురు కనకూడదా ఏ
అయ్యయ్యో నేనెక్కడ నవ్వుతున్నాను మేడం మీ దగ్గరున్నోళ్ళే నవ్వుతున్నారు
లేదు మేడం మీరు కూడా నవ్వుతున్నారు
లేదు మేడం
ఆ మేడం
ఓకే మేడం స్కూల్ క వెళ్ళారా మేడం నలుగురు
ఆ నలుగు అంటే ఇద్దరు రీసెంట్ గా పుట్టారు ఒకడు సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు ఇంకొకడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు ఇద్దరు రీసెంట్ గా పుట్టారు ట్విన్స్
హ్మ్మ్ గ్యాప్ ఎకువ వచ్చినట్టుంది మేడం
ఆ అదే మేడంమ్ ఏంటి సమ్మా
ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నాయా మేడం
ఆ ఆ మేడం ఇంకేంటి మేడం మరి మీరు ఎప్పుడు చేస్తుకుంటారు మేడం పెళ్లి మీ ఏజంతా
ఇ ఈ ఎల చేేసేసుకుంటాం మేడం
ఇ ఇయర్ లో చేసేసుకుంటారా
అవును మేడం
న్న మేడం ఆ ఒక నిమిషం మేడం ఆగండి
ఓకే మేడం
హా చెప్పండి మేడం ఇంకేంటి మరి హలో
చెప్పాలి మేడం మీరే ఇంకేంటి హలో వినిపిస్తున్నామామ్
బాగున్నారా ఆ వి
నా పరెంట్స్ అందరు బాగున్నారు
ఆ ఆ అందరు మస్తున్నారు మేడం అంతర దేవుడు దదే వల్ల కాలు చేైలు అన్నిీ బాగున్నాయి ఐ మీన్ కాలేజ్ చేయాలంటే ఆ అది అన మాటా స ఎంకా ఎంటి మేడం మరి
మేడ మీరే విని హలో
ఆ చెప్ ప్పన్నడి మేడం
ఉ చెప్ప చెప్పండి మేడం
చెప్పండి మీను పిస్తుందా మీరు ఎవరికెళ్ళ చేస్తున్నారా
హ ఆ చేస్తున్నాను మేడంమ్
మీల టర చెప్పొచ్చు కదా మేడం మరి
అది పెద్ద లవ్ స్టోరీ కాధులే మేడంని చెప్పుకోడానికి ఎండాకాలంలో అంటక
ఎండాకాలంలో అవ్వంటే ఎండాకాలంలో ప్రేమించుకుంటే సీత క్ సీత కాలంలో ప్రేమించుకుంటే స్ శీతాకాలం లవ్ వ్వండి నవ్వండి నవ్వండి ఎందుకండి నా కామెడి నచ్చిందా అన్ అంతరాన నవ్వుతున్నారు
చాలా బాగా నచ్చిందండి
అయితే రోజుకు ఒక ఫైవ్ సార్లు కాల్ చేయండి
చేస్తాను మేడం ఖచ్చితంగా మీ వాయిస్ స్ వినడానికాన్నా మీకు ఫోన్ చెయ్యాలి
అయ్యో నాకు సిగ్గేసేస్తుందండి
పర్వాలేదులే మేడం సిగ్గుపడకండి
ఉమ్
మీ వాయిస్కే ఫ్యాన్ అయిపోయను నేను
అవునా థ్యాంక్ యూ అండి నాకు అందరు అలానే అంటుంటారు, సాయిపల్లవి వాయిస్ నెక్స్ట్, సమంత వాయిస్. కలిపినట్టు ఉంటదని ఆ నాకు అందరూ అంటుంటారు నా వాయిసు కోసం ఇద్దరు చెడిపోయ్యారు
మీ హస్బెండ్ చాలా లక్కీ అండి
ఎందుకండి
మీ వాయిస్ ఎంత బాగుం ఉంటది కాబట్టి
ఇక అదే హా అండి
ఉమ్
ఇంకేం సండే మరి
మీ పిల్లల్ని మీరు స్కూల్ కి తీసుకెళ్ళినప్పుడు మీ వాయిస్ నీతో మాట్లాడడానికి సార్స్ మేడమ్స్ నించుంటా
ఆ అప్పుడే ఇద్దరు సార్ లు కూడా మా పిల్లలు స్కూల్ డ్రాప్ చేయనికి ఎల్తా ఉంటే పడిపోయారండి ఉష్
డిస్కౌంట్ ఏమన్నా ఇస్తారేమో అడగండి
అదే ఆల్రెడీ ఇచ్చారు అండి లక్ష రూయల ఫీజే అయితే యాభై వేలు కట్టమన్నారు
అయ్యో అయ్యో ఆ మిగతా యాభై ఇంకోసార్ దగ్గర నించోండి
ఆ ఉంది వెంకయ్య ఆ నెక్స్ట్ అబ్బాయికి ఫ్రీ సిటే ఇచ్చారు ఎందుకంటే ముందు యాభై వేలు కట్ కట్టాం కదండీ ప్చ్ లేద్ సర్ దస్ పజ చెక్కడి చెప్పండి ఇంకేంటి మరి
చెప్పాలి మీరే
ఫస్ట్ నాతో మాట్లాడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉందా అన్ఇంట్రెస్టింగ్ గా ఉందా
ఇంట్రెస్టింగ్ గా ఉంది
ఆ అండి
ఇంగ్లీష్ చాలా బా మాట్లాడుతున్నారు మేడం ఎక్కడ నేర్చుకున్నారా చెప్తారా
ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నాం అంటేనే సజు అక్కడ నేర్చుకున్నామ అండి
ఎక్కడ అక్కడ అంటే ఎ
ఎంటే మా కంపెనీతో నేర్పిస్తారండి
అవును మీ కంపెనీలో ఉండ ఇంగ్లీష్ ఏ మాట్లాడతారా అండి
హ
హిందీ కూడా మాట్లాడతారా అండి
ఆ హిందీ కూడా మాట్లాడతారండి ఇంకేంటండి మరి సంగతులు
చెప్పాలి
మీరు పెళ్లిి చేసుకుంటే నా పెళ్లిికి పిల్లండి నీ పెళ్లిికి పిల్లండి హలో హలో మీరు పెళ్లిి చేసు మీరు పెళ్లిి చేసుకుంటే పెళ్ళి పిల్లని హలో హలో హలో ఏమండి వినిపిస్తుందా అండి